ఆ చెప్పండి ఇంకా హలో
పాలచ్చి పడు కోబెట్టాలండి పడుకోబెట్టాలిగా
అవునా మీకు అంటే ఎక్కువ మీకు హైదరాబాద్ సిటీ టైప్ అంటే ఇష్టమా? విలేజ్ టైప్ అంట ఇష్టమా?
నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరా బాద్ అని ఇష్టపడతా నాకు విలేజ్ కంటే ఇష్టపడతాం
ఆ అంతే ఎక్కడైనా ఆపోజిట్
ఎట్లా అంటే దగ్గర ఉండను పెళ్ళి కూడా అంటే నీకి ఒ విలేజ్ లో అది చదువు జాబ్ ఉ పెళ్ళి వద అబ్బాయిని వేసుకున్నా మత్
అవునా
దయా లెంది ఇట్లో ఉంటారు వాళ్ళు ఉమ్ పెద్ద దూరం ఎం లేదు
ఆనా నేను కూడా అంతే పుట్టింది విలేజ్ లోనే పెరిగింది చదు మొత్తం హైదరాబాద్
మీది హైదరాబాద్ ల బాగుంటరిగా మా అక్క వాళ్ళందరే ను విలేజాల నేనేమో ఇగ హైద్
అవునా అవునా
ఉమ్ ఉమ్
ఇంకా మరీ అంటే ఊర్లల్ల కూడా కొంచెం దసరా పన్నాగ బాగా చేస్తారు ఊర్లల్ల
ఉన్నా
ఆవ పంటదా కోడ్ననిద్రా అంత
మేము పెద్దక్కొల్ల ఊకోతాం అక్కడ అంటే బాగుంటే వెళ్ళదన్ని పెళ్ళి కాకముందు పెళ్ళ అయిపోయినంక ఇగ
అవునా
ఉమ్
ఏ పండుగైనా ఊర్ళలోనే మంచిగా చేస్తారు మనం సిటీ సిటీ అని అంటాం కా నీ ఊళ్ళల పండగ మనం సిటీల పండగ అసలు కంపార్ ఉండదు
చన్ ఉండాల అంటారు అందుకనె పోయి ఉండాలన్నట్టు
అవును ఒక గుడ్షనైన ఉండాల అంటారు పెద్దోళ్ళు సొంత ఊళ్ళో ఒక గుడ్షనైన ఉండాల పోయినప్పుడు ఉండానికి అంటారు
ఆ అంతే ఇగా అప్పుడు మన ఇంట్లా అడగారు మనకంటూ ఒకటు ంది అ అన్నట్టు
అ అవును మీ డైలీ రొటీన్ ఏంటి
ఏం ఉప్పు పెట్టుకుందంట కొంచెం వేరే ఉంది బాబు ఇక్కడ అమ్మవారి ఇంటికాడ కొంచెం రెస్ట్ గాదా ఫస్ట్ అట్లేసి ప్రిపేర్ చెష్ పెట్టేసి నేన్ ప్రేఫ్న్ చేసుకొని తినేస్తా ఈయన లె నాకి ఇంగ్ ఏం బాతింగ్ ఫీడింగ్ ఫుడ్డు
ఆసి మెన్ అంతే ఈగ
ంతోక వన్ టు స్పున్ ట్రై చేస్తా పడుకోడానికి లేదంటే ఇగా పనె ఉంటది ఇక్కడ ఉన్నా కాబట్టి కొంచెం
అది అనుకున్నా నిదర్ రాదు
ఆ ఇప్పుడైనా ఒక్కా రోడ్సి పోతే అప్పుడ అలాను ఇద్ కష్టం ఒకటి చేయాలి ఏదో ఒకటి పెడుతూ ఉండాలి అలా అంటాన ఉమ్ ఒకరు చేస్తారనేది ఉండదు ఇగ ఒక్ తర మగవాటుంటూ పోతూ ఉండాలిలా ఇకొంత
మ్
ఏముంటందంత కాలేజ్ లే లైఫలా స్కోర్ ఏమా
ఆ ఇప్పుడనుకున్నా రావు ఆ డేస్ మళ్ళా
అప్పుడున్నంత మన్ జీపూనె మ్ ఇంకే బొండే
మంచిగ చూసుకుంటారా అండి మీ అత్తగారు మామగారు
బానే ఉంటారండి పోయిన్ టైం లో అన్ని పెట్టేసిన్ తే ఇంకన్ వాళ్ళకి ఇంకొక వేరే ఏం లేది మా హస్బెండ్ ఒక్కడే వాళ్ళకబ్ బైట్
ఆహా
ఇగ చిన్నగుంటాయి గాని అంత పెద్ద అయ్యేముండవ్
అవ్నా
బాగున్నాడు కదా ఇంగ బాగ జూస్కో చూడమమ్మా అంతా మామూలుకు కూర్చొనీద్ మాకు అవరింట్లో ఉండరు ఫ్రెండ్ ఎలిపోతాడు మీ మావయ్య ఎల్ పోతాడు మా అత్త మామ డిపార్ట్మె అంటూ ఆనక్
అంతేనా ఇగ మార్నింగ్ లేస్తే ఇక మీరు ఒక్కలే ఇగ ఇంట్లా
ఆ ఇంగవ్వలె టెన్ ఇంక తర్వాతింగ మళ్ళివినింగ్ వరకు ఒక్కదాన్నే గదా ఎవ్వరుండరు మళ్ళా సాయంత్రం
అ అంటే వాళ్ళకి ఇగ లంచ్ బాక్ క్స్ మొత్తం మీరే ప్రిపేర్ చేస్తారా
ళ్కేమో మా అత్తయ్యేసిద్ది మా వంటలేకపోతే గిన్నెల్ గడిగి ఇల్లూడ్ వండుకోవడం చూస్ కొడింగ మీ తీసి ఎళ్ళిపోతది ఇక డైరెక్ట్ ఎట్లకాలెళ్ళిపోతది ఇంట్లో నుంచి నేన్ జేస్కుంటా వంటలిగ టీ వంటల్ జేసి పె ఉ ఇన్నాకే విజీం కద రో
అంతే మనం ఇంట్లున్న పేరే గాని మన పనులే సరిపోతయి.
నే ఉంటుది అందుట్లనే ఉంటారు ఖాళీగా అనుకుంటారు. అదే వచ్చేవరకు మల్లన్నీ చేసు పెట్టాలి అల్ అలా ఉంటదన్ని
ఎక్కడ అక్కడ ఉంటుందంటే అన్నీ చేస్తేనే కదా ఉండేది.
ఆన్ అంతేగా మరి ఇద్దగాను కాబట్టి కొంచెం టైమ్ దో దొరకతలేదు ఇట్లనే పెట్టేసుకుంటున్నా ఇగ నేను ఈయనొకతి మాకి ఇంకొక డాగ్ ఉంది ఒకటి ఇంకా దానికి ఫుడ్ పెట్టడం అది కూడా చూసుకో చూసుకోవాలి గా మరి
ఆహో ఇగ ఈ ఇద్దరు పిల్లలేగా ఇగ నీకు హహ్
అంతే హు
ఇంకా మీకు ఇష్టమైన మూవీ ఏది?
అన్ దా ఫోన్ చే నాకు
అవునా ఎన్నిసార్లు చూసుంటారు సినిమా?
ఇంకది ఆ నేను కాల్ చేయలేదు అస సినిమాను ఇంకికా అప్పుడు పెట్టేసుకుంటా
అవునా
ఆ సినిమాంట బావుంటది గోదారి
ఆవును
నాకు అట్లా ఒక డ్రీమ్ అన్నమాట అట్లా ఓ అదా అదే ఏమంట రస్ ఇదిగా అదా మహాలక్ష్మితో నన్ ఎదిట్ని కాదు
నా కూడా ఏమంటారు నా కూడా అట్లా బోట్లు అవున నాకు ఆ సినిమా నచ్చినాక నా కూడా బోట్లో పాప కొండను పోవాలి అనిపిస్తది ఆ
మా హస్బెండ్ పెళ్లియక్ ముం అడిగి కాలంటే నాకు గోదావరి నాకు మూవీ అంటే చలో మనము వెళ్ళాలి. ఇ ఎనే సైస్ బాన్
మరి ఏమన్నారు తీసుకెళ్తా అన్నారా?
న మాకు టైమ్ దొరకత్లేద బాబు నువ్ చిన్నగ ఉన్నే నూరేళ్లు బా
ఆయిగా
అ
ఇంకా అంది అంటే ఆ మూవీలో అదొక్క డైలాగే ఇస్తామా ఇగ
అండి మదు
నాకు అంతే
ఏం లేదు నాకు చొళ్లు ఎన్నిసార్లు బట్టిన్న నీన్ ఎందుకో నాకు ఒక రకం బై మిష్టక్ మనసుకి నచ్చుతది
అవునా అవును బాఉంటది అ మూవి కూడాని చాలా సార్లు చూసిన అంటే నాకు ఇట్లా డ్రా మా డ్రామా టైప్ లో ఒక మూవీ ఇష్టం కామెడీ టైప్ లో ఒక మూవీ ఇష్టం హారర్ లో ఒక మూవీ అట్లిష్టం అన్ని రకాల రకాలుగా ఒక్కొక్క సినిమా ఇష్టం నాకు కాండిలానేమో జాతిరాత్నాల్ ఇష్టం
ఉ
ఉ అల్ల డైలాగ్లు కూడా టైమ్ కెస్తడాడు
ఆ
ఆ మా పాప నైతే బాటిల లిళ్ళన్ని తీసి కింద పోస్తుంది
ఎందు ఏదైట్లే
హలో
ఆ చెప్పండి
ఆ చెప్పండి ఇంకా మీకు హారర్ మూవీస్ చూస్తారా ఎక్కువ దయ్యం సినిమాలు
ఉన్న నాకు
ఆ అంతే పొద్దుగాలా ఫారన్ చూస్తాం
నా ఎప్పుడు భయమయై పెడతారు మా ఇంట్ల పెడ్తరు అంత మంచిగినె అనిపిస్తది గని ఇంగ
ఇంత కామెడీ మూవీస్ ఏమ్ చూస్తారు ఎక్కువ హలో
కామిడి మూవీస్ ఆహ్ చూస్తా ఏమున్నాద్ చూస్తా నే
అంతేనా
ఆ చూస్తాం అట్లా